హలో ఆ బాగున్నాంక్క మీరు బాగున్నారా
ఆ బానం తిన్నారా
తిన్నామక్క ఇప్పుడే మీరు తిన్నారా
ఆ తిన్నాం
ఏం చేస్తున్నారు
ఏం చేయాలె మీరు
మేం కూడా తిన్నము ఇంకుర్కనే కూర్చునం అక్క
ఆ ఏంచేస్నారు
మేమా టమోటా కారంమక్క
ఆవునులే టమోటో కారమా ఆ
మీరు
మేము ఎగ్ కర్రీ
అవునా ఎట్లా చేసినారు ఎగ్ కర్రీ
చికెన్ కి మసాలా ఆడిస్తాం కదా ఆ పేస్ట్ చేసి అదే మసాలా చేసి అందులో ఇంగ టమోటా వేసేసి
అవునా ఎర్రగెడ్డ కూడా వేస్తారా మసాలాకి ఆ
సి అల్లాము ఆ వెల్లుల్లి ఇంకా అవన్నీ ఎస్తాను చెక్క అవన్నీ ఎస్తాను
వస్తుందానా అదేమన్నా వస్తానందా ఇప్పుడు
లేద్ లేదు రాలేదు నా దగ్గర ఏమన్నా
ఆహా లేదు లేదు అక్క నీటిగా వినిపిస్తాంది వయిస్ ఆ గుడ్లు ఉడకబెట్టిన తర్వాత మరి నూనెలో వేయిస్తారా గుడ్లు
అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను వే వేయించుకోకుండా అయినా గాని
ఆహా అంటే మామూలుగా అందరు ఎంచుతారు కదా ఆయల్లో కొద్దిగా ఉప్పు కారం అట్ల
లే అట్లా కూడా చేస్తాను ఇట్లాగాని చేస్తాను మా అంతా మసాలా అంతా ఉడికినాక
గుడ్లు వేస్తా
ఆ గుడ్లు వేస్తాను కట్ చేేసి హాఫ్ కి సగానికి కట్ చేసి ఎస్స్తాను
అవునా అంటే గుడ్డు గుడ్డే మొత్తం వెయ్రా
అట్లయితే ఘాట్లు పెట్టి ఎయలా అట్లా ఎస్తాను అట్ల అయితే ఇట్లాస్ బాగుంటది అన్నట్ల మసాలా అంతా దాన్కి పట్టుకుంటది బాగా
అవునవును పప్పుల్కి పట్టుకుంటుంది బాగా
ఆ అందుకని ఇంగ ఇట్లా కట్ చేసి వేస్తానూ ఎక్కువ నేను ఆ అట్లయితే మసాల అంతా లోపల అంతా వెళ్ళదు అట్లానే ఉంటాది అది
గుడ్డె మొత్తం అట్లానే ఉంటది మసాలా పక్కన ఉంటుంది.
ఆ ఘాట్లు ఘాట్లు పెట్టి వేసినా గాని కొంచెం కొంచం లోపలంతా అట్లనే ఉంటాది.
ఇట్లయితే టేస్ట్ బావుంటుంది.
ఆ మధ్యలో కట్ చేసి సగానికి ఆ
ఆ తర్వాత వేస్
ఆ ఇంకా కొద్దిసేపు అవును చేస్తారు బిర్యానీ ఆ కర్రీ
మా సైడ్ అయితే ఎక్కువ పచ్చికారం వేసి చేస్
ఆ అట్లాగుని చేస్తాను నేను కూడా
ఆ అది కూడా బావుంటుంది.
ఆ ఆ
ఇంట్లో పని అయిపోయిందా?
లేదు ఇంకా గిన్నెలు ఏం లేవు కడిగేసినాను తిన్న వెం టనే ఇంక ఎప్పుడెప్పుడు కడిగేస్తాను నేను ఇంకా కసులు ఒకటే ఇంగా ఇంగా సాయంత్రం అయిన తర్వాత క్లీన్ చేసుకునాండని ఇంక ఇప్పుడైతే ఏం లేదు ఖాళీగానే ఉన్నాను.
అవునా మావి కొన్ని ఉన్నాయి పాత్రలు అంతే
అవునా
ఇంకా కడగలేదు కసులు ఊడ్చిన తర్వాత కడుగుదామని ఊర్కనే ఉన్నాను. ఇంగూడ ఆ ఇంక సాయంత్రం చేసే ఇ మ లేదా ఐస్ మళ్ళీ ఏదన్నా చేసుకోవాలా నైట్ గూడా
అవునా ఆ నైట్ చెయ్యాల మళ్ళీ
ఆ చేయలక్క ఏమో చికెన్ తెస్తా అన్నాడు. చికెన్ చేసుకుందామని ఉమ్ చపాతి తినరు అక్క మా వాళ్లు అందుకు చపాతి చేయను ఎక్కువ
నైట్ టైమ్స్ రైసే తింటారా?
రైసే అయినా అంటే మాది పల్లెటూరు కదా వీళ్ళు ఎ క్కువ అన్నమే ఎప్పుడూ తినేది ఎప్పుడో ఒకసారి టిఫిన్ ఇట్లాంటివి తినేది వీట్లయితే ఆ ఖచ్చితంగా ఇప్పుడు మనము మీరైతే ఆ దోశ పోషణ కూడా మీరు ఇంకా ఏం చేయరు మేము దో కోశ పోషనమనుకో మళ్ళీ ఖచ్చితంగా అన్నం చేయాల అందుకు దోశ ఇప్పుడు చపాతి ఇట్లాంటివి చేస్తే చపాతి ఒక్కటే ఒక్కటి తింటారు. అందుకు ఇంకా అన్నమే చేస్తా ఎప్పుడో ఒకసారి మధ్యాహ్నం ఆ టైమ్ లో చపాతీలు చేస్తా అక్క ఉమ్ పూరీలు అయితే బానే తింటారు.
ఆ చికెన్ లోకి బావుంటాయి పూరీలో ఆ మీరు ఎట్లా చేస్తారు చికెన్?
ఫ్రైయా, కూరనా?
అదే కూర
మసాలా కూరా.
ఆహ్.
ఆహ్ చికెన్ తెస్తారు కదా కొద్దిసేపు ఫస్ట్ తిరువాత వేసి. అదే నూనెలో మగ్గనీస్తాక్క వాటర్ తేలే వరకు చికెన్.
ఆహ్ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మగ్గనిస్తారా.
ఇంకా ఆ తర్వాత మరి మిక్సీ గిన్నెలోకి మసాలాకి కొబ్బరి. ఆహ్ తెల్లవాయలు కొత్తిమీర చెక్క లవంగాలు. ఆహ్ అల్లామూను ఇవి ఏంటంటే. ఆ టమోటా ఆహ్. టమోటాను ఎరగటి ఇవన్నీ వేసి బాగా నున్నగా ఆడిస్తాను మిక్సీలోనే. మరి కదికు ఇంది. ఆహ్ కారం పొడిను. ధన్యల పొడి కొద్దిగా అవి కూరలోనే వేసేస్తా దీంట్లోకి వేయను. బాగా పట్టుకున్న తర్వాత ముక్కలకి. మసాలా వేసి బాగా ఉడకనిస్తాక్క లాస్ట్. గరం మసాలా మళ్ళీ కొత్తిమీర యాడ్ చేస్తా ఆహ్. రసమే ఉండాల బాగా.
ఎక్కువ గట్టిగా చేస్తారా ఎక్కువ వాటర్ వాటర్ నీళ్ళ నీళ్ళ
ఆహా నీళ్ళ నీళ్ళ చేయనక్క గట్టిగానే చేస్తా.
ఆహ్.
ఫ్రై కన్నా కొద్దిగా ఆహ్. రసం రసం ఉంటది ఫ్రై అయితే చానా గట్టిగా ఉంటది కదా. ఇది ఆడ పెట్టమాకు అక్క అట్లా.
ఆహ్. ఏమన్నా సౌండ్ వినిపిస్తుందా.
ఏదో కొడుతునట్టు ఉంది కదా.
అదే బయట పటాకులు కలుస్తున్నారేమో.
ఇప్పుడేమక్క.
ఏమో ఇప్పుడు ఇప్పుడు కాలుస్తున్నారు వాళ్ళు ఇంకా ఫోన్ మాట్లాడుతు. తననా ఇప్పుడు ఇప్పుడు కాల్స్తున్నారు ఇంకా ఆహ్. ఆహ్.
హౌస్ క్లీన్ రోజు చేసుకుంటారా అక్క.
హౌస్ క్లీనా ఆహ్ ఎప్పు. ఇప్పుడు ఎప్పుడు చేసేస్త ఉంటాను ఇంకేమైన్నా పండుగలు అట్లు వచ్చినప్పుడు ఎక్కువ.
మొత్తం కాదు మొత్తం కాదు ఇప్పుడు సాటర్డే వస్త. యే బండలు గ్యాస్ ఇవన్నీ కడిగేస్త. కదా అట్లా రోజులు బండలు క్లీన్ చేస్తారా అని అడుగు.
లేదు లేదు రోజు చేయను. ఒక రోజు వదిలి ఒక రోజు చేస్తాను.
అదే రెండు రోజులకు ఒకసారి ఆహ్.
అట్లా రోజూ క్లీన్ చేయనాడ. ఉమ్ శుక్రవారము శనివారము సోమవారము.
ఆహ్.
బుధవారం అట్లా క్లీన్ చేస్తాను వారంకి మూడు సార్లు నాలుగు సార్లు చేస్తాను.
అవునా ఈ మధ్యలో ఎక్కడికి పోలేదా అక్క. ఈ మధ్యలో ఎక్కడికి పోలేదా
పోలేక్క హలో
ఆ చెప్పక్క
పోలాక్క
అవునా మేము కూడ ఎక్కడికి పోలేదక్క ఇంకా అమ్మ వాళ్ళ ఊరికు ఒకసారి పోయేసి ఓచ్చినామా మొన్న ఈ మధ్యలో పోలేదు
అవునా ఆ
మీరు ఎక్కడ తీసుకుంటార అక్క సిటీస్ లోనేన
ఆ టౌన్ లో తీసుకుంటాం ఎక్కువ ఆ ఏ ఎట్లా ఆ అట్లా తీసుకుంటం ఇట్ల తీసుకుంటాం
ఆ
ఆ బాబుకి అయితే ఎక్కువ డిమార్ట్ లో తీసుకుంటాము
అవునా ఆ బావుంటాయి అక్క అక్కడ కూడ
డిమార్ట్ లో ఎక్కువ బాబు క అన్న అవే డిమార్ట్ లోనే తీసుకునేది ఎక్కువ బయట కొనుక్ కోమ్ బయట ఏమన్నా మంచి డ్రస్సులే ఇంగ
ఆ అవే బా కంఫర్ట్గా ఉంటాయి డిమార్ట్ లోనే
ఆ సాఫ్ట్ గ ఉంటాయ కొంచెం బాగ
ఆ అవునక్క ఆ ఇప్పుడు ఎట్లుందక్క క్లైమాట్ మీకు
ఇప్పుడా మాకి లెద్ ఆ ఉంది ఉంది
అవునా ఏదో శబ్దం వస్తాంది అక్క
అక్క
శబ్దం వస్తుంది కొద్దిగ హలో హలో
హలో
వినిపిస్తుందా అక్క ఆహా లెద్ లేద్ లేక్క
ఇప్పుడ
రాలేదు రాలేద్
హ్మ్ మీకి ఎండ గాస్తంద
ఆ ఎండ గాస్తాందక్క ఇప్పుడు పొద్దున్న నుంచి కొద్దిగ మూసుకోన్ ఉందా అవునా ఏమో ఈ రోజు రేపు వర్ష తం మన్నారక్క
అవునా
ఆ రాత్రి కొద్దిగ పడింద సల్పాగ
అవును మా గుడ పడింది నైట్ అటు కానీ బాగొచ్చింది ఆ
సైడ్ అయితే అట్లనే ఉంది అక్క పడేదా నిన్న అయితే చాన మాడలు ఎసిన్య
ఆ నిన్నా ఈవినింగ్ నిన్న సాయంత్రం ఉన్నట్లుండి వచ్చింది. ఎక్కువ
ఈ రోజు రేపు ఉందని చెప్పినారా వర్షము.
ఆ ఏమో మళ్ళీ వస్తాదేమో మా గుడా మూస్కోన్ ఉంది. వచ్చేదా వచ్ వచ్చేదట్లే ఉంది వర్షం.
ఏం నిన్నైతే మేమైతే ఫుల్లుగు పడ్తుందనుకున్నాం అక్కా
నిన్నా? నిన్న ఎక్కువా ఉండి నిన్న ఎక్కువ ఉండ
అవునా
మ్ ఇక్కడ గుడా ఎక్కువే ఉండ నిన్న నై తొమ్మిది గంటల్ నుంచి రాత్రి స్టార్ట్ అయింది.
అవునా సరే అక్క అయితే
మ్ సరే అక్క ఉంటా.
మ్ ఉంటానక్క.
అ